హలో హలో నమస్తే అండీ హలో హలో నమస్తే చెప్పండి హలో హలో
గుడ్ మార్నింగ్
ఆ గుడ్ మానింగ్ అండీ చెప్పండి
బాగున్నారండి
ఆ బాగున్నామండి మీర్ బాగున్నార అండి
లాస్ట్ టైమ్ అమమ్ బాగున్నామండి నష్ట అయిందా అండి
ఇంకా కాలేదండి ప్రిపేర్ చెయ్యాలండి ఇంకా కాలేదు చేయలేదండి ఇంకా ప్రిపేర్ చెయ్యాలండి ఇలా టిఫిన్ అదే ఇడ్లీ సండే స్పెషల్ ఉంది ఇగ మా సార్ ఇంకా పడుకోని లేవలేదండి
అదే సారు లేచిడ చివరకు ఏం చేస్తారని టిఫిన్ ఇయ్యాలా మేడం
ఏ ఆ గిన్నె పిండిగ చేద్దాం అనుకుంటానమండి లేదు లేదు గిన్నె పిండి పెడదాం అనుకుంటా దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ గిన్నె పిండి అది బియ్యం పిండి ఉంటది కదండి బియ్యం పిండిని ఫస్ట్ గరినికి తీసుకొచ్చుకున్న తర్వాత దానిలో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు నువ్వులు లేకుంటే పెసరవప్పు కూడ వేసుకోవచ్చు మళ్ళీ ఉల్లిపాయ జీలకర్ర ఆ ఎల్లిపాయ జీలకర్ర ఆ అన్ని ఏసి మంచి ఆ వాటర్ ఏ వేసి మంచిగా ఇట్లా గట్టిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని చేసుకున్న తర్వాత దాన్ని ఒక గంజు అనేది ఉంటది వెడెల్పుగ ప్లేస్ లో ఉండాలి అయితే దాన్ని ఉ నూనె వేసి దానికి ఇట్లా రౌండ్ గా షేప్ లాగా ఆ రౌండ్ షేప్ లాగా
ఆ అంట పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తార గ్యాస్ స్టవ్ మీద హలో ఎంత ఎంత టైం పడుతుంది మేడంమ్ అది మినిమమ్
అది మినిమం ఒక ఆ డే టెన్ మినిట్స్ తో పడుతుది అది మంచిగా ఉడకాల అన్నట్టు అంటే ఆయిల్ ఎక్కువే తీసుకోవడం వల్ల మంచి ఇలా ఆ గట్టిగా కడక్గా ఉంటుంది ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల మెత్తగా ఉంటంది మెత్త గా ఉంటే ఇప్పుడు కొంత మంది గట్టిగా తిననోళ్లకు ఇబ్బంది ఉన్న వాళ్ళ ఏది ఉంటున్నా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక గట్టిగా ఉన్న వాళ్ళ నాకు కొంచెం మెత్తగా ఉండడమే ఇష్టం అండి అది మెత్తగా ఉంటేన ఆ హెల్ది ఫుడ్ ఏం కాదండి ఎందుకంటే ఆయిల్ ఉంటది కాబట్టిగా క కొంచమ మనకి ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు నోరు బాలేనప్పుడు అ అట్లా ప్రిపేర్ చేసుకుంటే నోటికి టేస్టీగా ఉంటది ఏ హెల్తి ఫుడ్ అంటే మనకు పొద్దుటే ఇడ్లీ అయితేనే హెల్దీ ఫుడ్ ఇడ్లీలో ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టిగా అది హెల్దీగా ఉంటది హెల్దీ ఫుడ్ అది కానీ ఇది మాత్రం హెల్దీ ఫుడ్ కాదండి కొంచెం మాయిలు ఉంటది కాబట్టి హెల్దీ ఫుడ్గా పెట్టుకోవాలంటే దానిలో చక్కెరన్న అను కూడ
మేడం కాఫీ మేడం కాఫీ కాఫీ తాగారా మార్నింగ్ టీవీ సౌండ్
లేదండి నాకు అలవాటు లేదండి కాఫీ తాగడం
కాఫీ అలవాట్లేద మేడం
ఆ లేదండి నేను పొద్దున్న లేస్తేనే
లేకుంటే మేడమ్ ఇది తాగచ్చు కదా గ్రీన్ టీ తాగోచ్చు కదా హెల్ది గా ఉంట
నాకా నాకు అవి హెవీ కూడా ఇష్టం ఉండదండి పోద్దున లేవంగానే
మేడమ్ మీము అప్పుడప్పుడు ఒకసారి ఇక్కడ తాగి చూడండి గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ బాగుంటది మేడం హెల్దీగా ఉంటది
అదే అండి ఇగ ప్రిపేర్ చే కోవాలి కొంచెం ఆరోగ్యంగా కూడా ఉండడానికి
అదే ఆరోగ్య అవడానికి గ్రీన్ టీ బాగా బాగా పని చేస్తది మేడమ్ గ్రీన్ టీ కొంచెం ఫ్లాడ్ కూడా తగ్గుతుది దానివల్ల గ్రీన్ టీ ఏం ఉండదు మేడం ఒకటి మనం వాట ఉంటది కదా మేడమ్ వాటర్ ఎక్కువ హీట్ చేయాలి వాటర్ ఎక్కువ ఎక్కువ హీట్ చేసి అల్ల నిమ్మ రసం నిమ్మ నిమ్మకా రసం ఉంటది కదా ఒకటి ఒకటి చాయ ఒక ఒకటి వస్తది మేడం గ్రీన్ టీది ఆ ప్యాక్ ని జస్ట్ వి ఆ జస్ట్ వేడి చేసిన వాటర్ ని దాంట్లో ప్యాక్ ని ఇట్లా తింపాలి మేడం మనం ఎంత తింపుతే అంత మంచిగా ఉంటది కొంచెం కొంచెం తింపినామంటే కొంచెం చెడు కడువు వస్తది
ఊ
ఎక్కువ తింపాలి మేడం ఉక్కు తింపేసి ఏం లేదు దాంట్లో కొంచెం హనీ వేసుకొని నిమ్మరసం వేసుకొని తాగామ అంటే హెల్దీగా ఉంటది మేడం అది ఏద్దాం
అంటే ఇట్లా నిమ్మకాయ తోటి ప్రిపేర్ చేసుకోరాదా అండి
ఆహా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మ రసం నువ్వు అలా అంటే కది ఇది కావాల్సిందే మేడం
ఆ ప్యాకెట్స్ ఎట్లా దొరుకుతాయిండి ఎంత ఉంటాయి కాస్ట్లీ
మేడమ్ ఓన్లీ నైన్టీ రూపీస్ ప్యాక్ దొరుకుతాది దాంట్లో ఒక ఇరవై ట్వంటీ ప్యాక్స్ ఉంటాయి మేడం ట్వంటీ రోజెస్ అవుతాయి అవును మేడం నైన్టీ రూపీస్ అయితేయి
అయితే అవి ఒక వన్ మంత్ వరకు
అవును వాడండి మేడం వాడితే కొంచెం హెల్దీగా హెల్దీగా ఉన్నా గాని కొంచెం వెయిట్ లాస్ కూడా కావచ్చు దాని వల్ల
అలాగా అండి మా సార్కి చెప్పి ప్రిపేర్ చేసుకోవాలండి
కొంచెం హెవీగా ఉన్నా కానీ స్టమ్మా కూడా స్టమ్మాకు పోతుంది మేడంమ్ ఇంకా మంచిగా ఉంటుంది హెల్తీగా
పొద్దుట పూట ఇంకా రాగి జావ కూడా బాగుంటదట అండి అది కూడా ఒక ప్యాకెట్ రాగిజావ ఏమి లేదండి అంతే ఇంతకు ముందు అయితేనో రాగులు తీసుకొచ్చి ఎండలో పెట్టి దాన్ని మొత్తం ఇట్లా గిరినీలో పట్టించిన తర్వాత వాటర్ వేసి పొద్దు ట ఆ వాటర్ లో ఇది వేసి కొంచెం లైట్గా ఉప్పేసి జావ లాగా రెడీ చేసుకు కొన్ని పొద్దుటే తాగాలి కానీ ఇప్పుడు అలా ఎవ్వరు విసిరడం అవి ఇవి చేస్తలేరు కదండి హే రెడీమేడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని అందులో వేసుకొని మనము జావ లాగా చేసుకునేది పొద్దునే తాగాలండి బాగుంటది అందులో చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇగ చక్కర వేసుకోవాలంటే అంటే కొంచెం హెల్త్ కు ఇబ్బంది కాబట్టిగా ఉప్పు తోటి అయితేనే బాగుంటదండి. అలా కూడా
ఇకాా మేడం మీది ఇప్పుడు వచ్చేది ఉగాది ఉంది మేడం ఉగాదికి స్పెషల్ ఏం చేస్తారు మేడంమ్ మీరు
ఉగాదికి ఏం స్పెషల్ ఇస్తామ్ అంటే మేము పూర్ణం రొట్టెలని ఉంటాయండి అవి అభ ఎక్కువగా ప్రతి ఇంట్లో అవే ప్రిపేర్ చేస్తామండి అ వటిని ఫస్ట్ పొద్దు అ ఆ కుక్కర్ లో పప్పు ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత దానిలో వేసుకోవచ్చు ఇయా మనకు ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి
మిమం ఫైవ్ విజిల్స్ రావాలంటే ఒక ర్టీ మినిట్స్ పడుదా మ్యాడడం
ఏ అంత పట్టదండి ఒక టెన్ మినిట్స్లా అయిపోతుంది
తెర్ మినట్
ఆ టెన్ మినిట్స్ లో అయిపోతుది అయితే మళ్ళీ అందులో అది ఉడికిన తర్వాత దాన్ని నీళ్ళన్ని మార్పేసి గ్రైండర్ పట్టుకుంటా న అ మ కొని ఒక పే ఒక గంజి తీసుకొని దాని మీద నెయ్యి వేసి ఈ పప్ప అందులో వేసి చక్కెర నేను బెల్లం వేయ్యానండి బెల్లం వేస్త అది వేర టేస్ట్ ఆ బెల్ం తొడి వేస్తారు చెక్కర తొడి కూడా వేస్తారు బెల్లం వేస్తే అది అది వేరే టేస్ట్ వస్తుంది కానీ మా పిల్లల మాత్రం మా బాబుకు చెక్కర వేస్తేనే చాలా ఇష్టం చక్కర వేసిన తర్వాత మంచిగా రుబ్బి పొయ్యి మీద నెయ్యి విలాచి అన్ని వేసి దాన్ని స్లిమ్ లో పెట్టి చాలా అంటే కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి
అయితే మరి మీరు మీ ఏరియాలో సెలబ్రేషన్ చేస్తారా మేడడం ఉదిది
చేస్తామండి చేస్తామండి చేసి మా చుట్టుపక్కల అన్ని ముస్లిం సీన్లు ఉంటాయిడి అయితే వాళ్ళు కూడా మాకు ఇట్లా ఏదన్నా వాళ్ళ రాంజాన్ పండుగ అది ఇది ఉంటది కదండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున ని పిండి మంటలు మాకెట్ లో ఇస్తారండి మేము కూడా ఉగాది రోజు ప్రిపేర్ చేసిన మా పూర్ణం రొట్టెలు గాని షర్బద్ అంటారు
అవును మేడమ్ షర్బత్ ఇది చేస్తారు కదా మేడడం ఎలా చేస్తారు మేడడం షర్బత్ ఇది మామడి కాది తె పాకులా తూరు ని అవి
ఆ వేపాకులు బెల్లము చింతపండు ఇంకా మామిడియా కాయ తురిమేయడం కారం కూడా ఇస్తారండి అందులో ఎందుకంటే చేదు వగరు పులుపు చాలా బాగుంటాంది ఉంటదండి అవి ఆరు రుచులు అంటదండి
ఉగాది స్పెషల్ ఐటమ్ అద కద మడడం
అదే ఆరు రుచులండి అంటే మనకు ఇప్పుడు కొత్త సంవత్సరం కదా ఉగా కాది అంటే అందులో మనకు ఎన్ని అంటే ఆరు ఆ సంవత్సరం అంతా ఆరు తీపి జ్ఞాపకాలు చేదు వగరు పులుపు స్వీటు అన్ని కూడా మన ఆ లైఫ్ లో వస్తాయి కదండి అవన్నీ మనం ఇవి ఎట్లా ఇన్ని రకాలు ఉంటాయో ఆ న ఆ సంవత్సరం. అంత కూడా అన్ని రకాల అనుభవాలను మనం అనుభవించాల అనే పద్ధతిలో అవి చేసుకోవడం జరుగుతుందండి అలాగే స్వీట్ కూడా ఈ పూర్ణం రొట్టెలు కూడా అలాగే చేసుకోవడం జరుగుతుందండి.
మేడం ఆ రోజు మరి ఏదైనా మీ దేవునికి పూజిస్తారా మీరు ఆ రోజు ఉగాది రోజున
ఆ చేస్తాం అండి ఎవరైతే మనకి ఇష్ట దైవం ఉంటందో వాళ్ళకు మేము కొబ్బర అవన్నీ ఫస్ట్ నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయలు కొట్టి దేవుడికి ఫస్ట్ నైవేద్యము పెట్టినతారువాత మేము నాగేంద్ర స్వామిని ఎక్కువగా మొక్కుతామండి. సుబ్రహ్మణ్య స్వామి అని మాకు ఆ దేవుడు వినాయక్ కుడు చాలా ఇష్టం అండి ఆ అదైతే ఫస్ట్ అండి. తర్వాత మళ్ళీ వేరే ఇ ఏమైనా చేస్తామండి రోజు పూజలు అవివి అలాగే చేస్తామండి.
థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ.